ఆ చెప్పండి.
స్తుంటారు. డైలీ వర్క్. కు
డైలీ డైలీ వచ్చేసి మార్నింగ్ టిఫిన్ అంటే దోస ఆ ఇడ్లీ వడా కర్రీసా ఓకే ఓకే
అ
ఆ ఏదన్న ఒక టిఫిన్ చేస్తాను కర్రీ వచ్చేసి నార్మల్గా సండే సండే చికెన్ స్పెషల్ బిర్యానీ మీతో నార్మల్ డేస్లో సాంబారు పప్పు ఇగ ఏమన్న వెజిటబుల్ కర్రీస్
మ్ మాలా మా లాగనే మేము కూడా ఒక రోజు ఇడ్లీ ఒక రోజు ఉప్మా ఒక రోజు దోష ఉల్లిదోశ పేసరెట్టు ఆనియన్ దోశ పూరి వడ చపాతి చేస్తాము అందులో అందులోకి వేరే కర్రీ రైస్ లోకి వేరే కర్రీ ఇస్సలా చే చేస్తాము మేం గుడ సండేస్ నాన్ వెజ్ తెచ్ చికెన్ అయితే చికెన్ మటన్ అయితే మటి ఫిష్ అయితే ఫిష్ మధ్యలో వన్స్ ఒకసారి తినాలనిపిస్ నార్మల్గా వెజిటబుల్ కర్రీస్ వండుకుంటూ ఉంటామండి. ఎలాంటి కర్రీస్ వం
ఎక్కువ అంటే వెజ్ కరీస్లల బెండకాయ ఫ్రై ఆలు ఫ్రై ఇంకా పప్పు, టమా ట లేదంటే పప్పులో ఏదన్న ఏమన్న చట్నీలు ఆ పల్లీ చట్నీ గానీ ఇదేంటి ఉంటాయి కదా పుదీనా కొత్మీర చట్నీలు ఇలాంటివి చేస్తాను
ట పచ్చడ బాగా చేస్తాము టమాటలును పచ్చిమిర్చి సీజన్ కదా చలికాలంలో వాటిని కడిగి ఆరబట్టి ఆయిల్ల ఫ్రై చేసి రోటీ అయితే రోటి పచ్చడ చేస్తాం లేకపోతే మిక్స్ అయితే మిక్స్ అందులో వింత జీలకర్ర ఏ వెల్లుల్లి ఏసి మిక్సీ పట్టి మళ్ళీ పోపు చేస్తాము బాగుంటది టేస్ట్ టూ త్రీ డేస్ వరకు అది ఖరాబ్ కాకుంటుంటదండి అది
నండి సేమ్ ఆస్టిస్ అలాగే
పుదీనా కావాలంటే పుదీనా యాడ్ చేస్కోవచ్చు. కోత్తిమీర్ కూడా యాడ్ చేస్కొని చేస్కోవచ్చు అండి మళ్ళీ గోంగూర పచ్చడి కూడా బాగుం కదండి. పచ్చిమిర్చి ఎండుమి చేజేస్తే ఎక్కువ డేస్ స్టోర్ల వేట్టుకోవచ్చు
ఓకే
ఎక్కువ కర్రీస్ చేస్తారా చట్నీలు చేస్తారా మీ ఇంట్లో
చట్నీ అయితే మార్నింగ్ చేస్తా ఆన్లీ ఏదో ఒక టిఫిన్ లోకి చట్నీ కూడా పనికొస్తుంది కదా సో మార్నింగ్ పక్క చెట్నీ చేసినండి పల్లి కాకుండా నార్మల్ గా కొబరి చట్నీ గానీ ఆ పప్పు గాని పప్పు కర్రీ కూడా వేస్తా అనేది చెప్పు మరి చపాతీ లోకి సో ఆ ఇంకా పచ్ చెల్లి అంటే నయి తేజ నార్మల్ టమాటా పచ్చడి చుక్కకూర పచ్చడి పుదీనా బీరకాయా పచ్చడి దొండకాయ పచ్చడ
ఆ నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం అండి మండే మాత్రం సాంబార్ కంపల్సరీగా చేస్తాను నేను అన్ని అన్ని వేస్ ట్యుటోబు సొరకాయ, దోసకాయ క్యారెట్ ఆనియన్ టొమాటో వేసి బాగా చేస్తాను సాంబార్ చాలా ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్.
అవునండి సాంబార్ ఇష్టపడ ఆ సాంబార్ని చాలా మంది ఇష్టపడతారండి
మా పిల్లలు కూడా అట్లా చూపిస్తాం బా రెస్ట్ ఉండలీ.
అవునండి సాంబారు చాలా మంది ఇష్టపడతారు పిల్లలు ముఖ్యంగా ఉ ఇంకా సండే వచ్చేసి బిర్యానీ చేస్తానుండి నార్మల్గా చికెన్ బిర్యానీ వేస్తాను
ఎలా చేస్తార్ రెడు బిర్యా టా క్వాంటిటీ తోటి చేస్తారు
క్వాంటిటీ తోటి ఇస్తానండి అంటే హాఫ్ కే కేజీ చికెన్ కి సారీ కేజీ రైస్ కి హాఫ్ కేజీ చికెన్ అన్నట్టు. ఫిఫ్టీ పర్సెంట్ అన్నా తీసుకోవలీ తీసుకోానీ చికెన్ మంచిగా నీట్ గా కడిగి పెట్టుకోొని దాంట్లో కారం పొడి గాని కారం పొడిలు
లెగ్ పీసెస్ కూడా వేసుకొని చేస్తారుా బిర్యానీ చిన్న చిన్న పీస్జ
బిరియాని తీస్ అసి పెద్దగానే ఉంటాయి సో పెద్ద పెద్ద పీసెస్ అవి ఉంటాయిన్నమాట బిర్యానీ పీసెస్ అంటే చికెన్ సెంట దగ్గర వాడే కొట్టిస్తాడు. ఆవి ఇంటికి తెచ్చకని ఆ ఫస్ట్ నీట్ గా ఫ్రెష్ గా కడిగి పక్కన పెట్టుకొని దాని తర్వాత కారం ఉప్పును నే పసుపు అల్లము అన్ని మిక్సీ చేసి మసాలా తూనులు వస్తుంది అది కూడా మిక్సీ కేసి. ఇకాచి లవం, ఆ వేస్తామండి ఇలాచి ఏమంటరూ లవంగాలు ధనియాలు
అంటే అవి దనించేస్తారా విడిగేస్త రండి
గరం మసాలా
అవునండి
అవి కచ్చ కచ్చగా క కచ్చ కచ్చగా దంచి చేస్త సామాన్నాటు చిన్న చిన్న పీసెస్
ఓకే అహా సో మీకు బిర్యానీగా చేయడం వచ్చ అంటారు
ఆ నీకు రాదా
ఏ రాదండి
అవునా చాలా ఈజీ ప్రాసెస్ అండి
ఈసారి మీరు చెప్పినట్టు నేను ట్రై చేస్తూ ఉన్నా
చెయ్యండి ట్రై చెయ్యండి అ
వేస్తారా
కిచిడీలాంటియా ఆ మామూలుగా కిచిడీ ఇలాంటివి చేయను నేను ఎలా చేస్తారు ఏలా చేస్తారు
కిచిడీ అంటే మనం నార్మల్గా బిర్యానీ టైపులనే చేస్తాం కానీ ఇందులో అంటే బగారా టైప్లో చేస్తామండి కిచిడి అంటే కొ కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని ఆడ్ చేయకుండా పప్పు యాడ్ చేస్తాం మళ్ళీ ఎక్స్ట్రాగా
పప్పు ఆ
పెసరిపప్పు శనగ పప్పు లేదా కందిపప్పు
ఓకే పప్పులన్నీ మిక్స్డ్ చేసి రైస్ లోకేసి ఇది కిచిడి అన్నట
ఆ అవునండి
ఇంకేం చేస్తారు
అన్నం అనేది కొంచెం మెత్తగోస్తుం పుదీనాకు ఇట్లాంటి ఆకురాలు వేస్తే పిల్లలకి అది హెల్తీ ఫుడ్ క్యారెట్ కూడా వేయోచ్చండి బగారా బిర్యానీలు ఏమో ఎక్కువ ఆయిల్ ఏయిస్తామండి ఇల్లా కొంచెం తక్కువ ఆయిల్ వాడతామండి
అవును
అంత ఆయిల అవసరం ఉండదనమాట ఇది వాటర్ లో ఉడకవే పప్ ప్పుడు గిట్ల ఉండడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు కొంచెం ఆయిల్ అనేదళ్ళ ఉండదు కద అది ఆయిల్ ఫుడ్ లలెక్క కాదు కదా ప్రోటీన్ ఫుడ్ అయిపోతది కదా సో పిల్లలు ఇష్టపడతారు ఇందులోకి లైట్గా సాంబారో పప్ ను పెట్టుకున్నాను ఒక కర్రీ టైప్ లో చేస్తే ఇష్టంగా తింటానండి పిల్లలు మేము అందుకే అప్పుడప్పుడు ఇలాం ఇ చేస్తూ ఉంటాను పిల్లల కోసం ఆ మళ్ళీ దోశలో కూడా అన్ని ఊతప్ప టైపులో అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి చిన్న చిన్నగా తురిమి అల్లా ఏసి ఉత్తప్ప టైప్లో ఏస్తాము అంటే ఫ్రూటిన్ ఫుడ్ ఇంపార్టెంట్ పిల్లలు తినడంతో పాటు అట్ల అయితేనే ఇమ్మ్యూనిటి పవర్ పెరుగుత ఉంటది కదా అండి
అవునవును నేను చేస్తాను కాని నార్మల్గా ఇది కిచిడి ఎప్పుడు చేయలేదు టొమాటో రైస్ చేస్తన్న
అవునండి టమాటా రైస్ ఎలా చేస్తారండి చెప్పండి
టమాటాాలు ఒక కేజీ హాఫ్ కేజీ రైస్ ఉన్నాయ అనుకోండి టమాటాలు ఒక ఫోర్ ఫోర్స్ సరిపోతాయి ఫోర్ ఆర్ ఫైవ్ వాట్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీ పట్ దామ మిక్సీ పట్టినాక ఆ కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్ చ్చ కొత్తిమీర కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గి వేసుకొని నెయ్యి వేసుకొని తర్వాత కొన్ని ఆనియన్స్ వేసుకొని కని పచ్చిమిర్చేసుకొని చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఇది సో టమాటాని పట్టింది ఉంటుంది కదా మిక్సీ పట్టిన టమాటాన్ని తీసి అందులో వేసి ఏమంటారు ఆయిల్ వేసి కొంచెం ఎన్ని ఎన్ని రైస్ తీసుకుంటామో అన్ని వాటర్ వసేసి
ఆయిల్ ఎక్కువ పోస్తారా అండి టమాటా రైస్ లో ఆయిల్ ఎక్కువ పోస్తారు నార్మల్ గా పోసుకు సరిపోతద
నార్మల్ గా పోసుకుంటే సరిపోతారు నేనైతే నార్మల్ గానే పోస్తాను ఆయిల్ ఎక్కువ కాకుండా క్వాంటిటీకి తగ్గట్టు పోస్తాను
మీ పిల్లలు ఇష్టంగా తింటారా అండి మీ పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఏంటిదండి
వచ్చేసి లెమన్ రైస్ పులిహోర
అవునండి పిల్లలిఈమధ్య అలా చాలా మంది లెమన్ పులిహోరనే ఇష్టపడుతున్నారు నిమ్మకాయ తోటివి అయినా మామిడికాయ తోటి యినా చింత పండుతోటనే చేసి పులిహోరలని బాగా ఇష్టపడుతున్నారండి మా పిల్లలు కూడా
ఉహు
నార్మల్ కర్రీస్ తోటీ పెడితే కలిపి పెడతాం కదండీ పిల్లలకి అట్లా కలిపి పెట్టేసరికి ఒక టేస్ట్ అనేది దొరకదు కర్రీస్ తో తింటలేరండి అం కానీ ఇట్లాంటి రైస్ తోటి వెరై ఫేస్ చని తింటున్నారు మీరు అంటే రైస్ తోటి ఇంకా వెరైటీస్ ఏమైన్నా ఉన్నాయా అండి మీరు చేయయాల్సి చి
రైస్ తోటి అంటే ఏమి హలో
వడియాలు ఇట్లా చేస్తారు కదండి. చాలా సేపు అట్లాంటి మీక్ తెలుసు
ఆహా తెలియదండి
నూకలు కానీ మనకి రేషన్ బియ్యం అంటారు. కదండి వాటిని బాగా ఉడికిచి ఉడికిచి అందులో ఇంత వాము, జీలకర్ర కలిపి ఆ ఇట్లా వడియాల టైప్ లో పోసి ఎండకి ఆరబెడితే టు డేస్ ఆరినంక అవి వడియాలయిపోతాయండి ఆయిల్లో ఫ్రై చేసి నార్మల్ చిప్స్ టైప్లో తింటారు. చూడు అది అలా తినొచ్చు అండి. కాకపోతే, అన్నం అనేది చాలా మెత్తగ ఉడకాలండి.
అవునా అండి ఓ కే అండి
అత్త గుడుకు రుబ్బి రుబ్బి అందులో వాము గిట్ల ఎత్తనే అని ఫ్లేవర్ కోసం వాము జీలకర వేస్తారండి. ఈసారి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి అలా
ఎంటి దండి
ఈసారి మీరు ఎప్పుడైనా అలాంటి వడియాలివి
ట్రై చేస్తాను ట్రై చేస్తానండి మీరు చెప్పిన విషయంలో బాగ నచ్చయ్ నేను చాలా వరకు అవి ఇచ్చి ట్రై చేస్ సను
మీరు చెప్పినట్టు నేను కూడా బిర్యానీ చేస్తానన మేడం
ఉ
ఓకే మేడ ధన్యవాద
సరే అండి ఉ ఏం చేస్తది ఇ అం అంతెనా
ఓకే మేడం బాయ్
ఓకే అండి హలో